హలో
ఆ అక్క
అ ము ఏం చేస్తున్నారు అక్క
మాకు ఏం లేదు
హ తిన్నారా టిఫిన్ చేసిందా
ఆ చేసాం అక్క మీరు చేస సార్ అక్క టిఫిన్స్
చేసినాం పోన్నా ఉగాది ఎలా సెలబ్రేట్ చేసు కున్నారు మీరు
ఆ బాగా వేసుకున్నాం అక్క మేము అంటే మార్నింగ్ మార్నింగ లేసి ఊడ్చి బయట కళ్ళ చాలు కొని ముగ్గులు వేసుకొని తో ఇ ఇట్లా తూఊర్చి తూర్చి మామిడాకు తోనంగా ఏసీ
ఆ
ఇలచ్చి ఆహ్ మామిడాకు చింతపండు ఒక దాంట్లో నానబెట్టేసి. చిన్న కుండ లాంటిది తీసుకు వచ్చే.
ఉమ్.
ఆహ్ మామిడాకు ఒక. ముక్కలు దేవుడు కాడ అన్ని పూజ చేసుకొని అవన్నీ కొట్టి ఆ రసం చింతపండు రసంలో కలు ఉంటాది సూప్లో. పిస్కీ బెల్లం మావిడాకు. వేపాకు కొబ్బరి ముక్కు. క్క ఇవన్నీ వేసుకొని మళ్ళీ. అవన్నీ పక్కన పెట్టి బాక్ బచ్చాలు బచ్చాలకు. పిండి కలిపి. పిండి విస్తీ. బచ్చాలు పప్పుడక పెట్.
పప్పు ఉమ్.
పప్పు బెల్లం అన్ని కలిపి బచ్చలు చేసి దేవుడి కడ పెట్టేసి.
ఉమ్.
అన్నం పెట్టుకొని అప్పుడు పచ్చడి వేసుకొని. తాగడం.
రాజ్ కిరణ్.
మంచిగా అనిపిస్తది అప్పుడు ఇగ. మీకు.
నేను కూడా అలానే ఆ రోజు ఇంకా అమావాస్య ఉంది కదా. తొందరనే లేచి. దేవుని ఆహ్ ఇల్లు శుభ్రం చేసుకొని. అంతే తలస్నానం చేసి దేవుని ముందర శుభ్రం చేసి. పోనీ దేవుడు. ఫోటోస్. ఆ వాటర్ లో కొంచెం. ఉమ్ పాలు అలాగే గంగా నీళ్ళు పోసి దేవుని ఫోటోలన్నీ గడుకున్నాం. అవి కడిగి వాటికి బోట్లు పెట్టీ. ఏం. అలాగే హుమ్ గల్మల కంటికి అంటే మామిడాకులు కట్టాము అవును కడుప్ హుమ్ పైగా దీపం పెట్ కొనీ మళ్ళీ ఇగో
బచ్చాలంటు ఇష్టమేనా మీకు అ
ఆ ఇష్టం ఉండద్ నాక్ మరి అంతగా ఎప్పుడో ఒకసారి తింట అంతే
హుమ్ హు హు
స్వీట్ అంత ఏం పడదు
హుమ్ హు
స్వీట్ పడదు అందుకోసమనే నేను తినను
ఆ
హుమ్ స్వీట్ తింటే నాకు పీపుల్ వస్ చన్నమాట
ఆహా
ఆ అందుకోసమే తినను నేను ఎక్కువ హుమ్ మొన్న ఒకట్ తిన్నందుకు నాకు ఫుల్ కోల్డ్ అయ్యింది దగ్గు కోల్డ్ అవును
హుమ్ హు
హుమ్ అవునా అ
ఇంట్లో ఉన్నారు
హాస్టల్ హాస్టల్ ఉన్నా ఆ అవును ఆ హాలిడే
హు హు
హుమ్ ఆ
హాలిడేస్ ఇచ్చార రేపు ఫెరాల్ కి వెళ్తారా రేపు
ఆ నేను వెళ్ళలేను
ఆహ్ హు హు హమ్
హ్మ్ వెళ్ళలి నాక్కై సర ప్రతి సారి వెళ్ళేదాన్ని కాని సరి వెళ్ళలేను నేను
అ
ఆ అవును మీరు వెళ్తారా
ఆ వెళ్
ఓ కోతి ఉమ్ ఏ చేస్తరు శ్రీరామనమాంకి
ఎమ్ ఉంధి ఊడ్చుకొని చల్లి ముగ్గులు వేసుకొని తలంట పోసుకొని పూజ చేసుకొని వెలెస్ స అక్కడ కొంచెం దేవుడి కాడికి క వెళ్ళినప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంటాయి ప్లేస్ లో మళ్ళీ ఫ్రెండ్స్సా ఇట్లా అందరు కాల్సి వస్తా ఉంటారు కదా అంత అందరు వస్తారు కాబట్టి బాగు అనిప్పిస్తా ఉంటది శ్రీరామనవమికి సీతరాములు చూడడం బాగుంటది రాముడు సీత మంచిగా ఆ కథ ఒక మంచిగా కనిపిస్తుంది చెప్తాంటే
ఆ అవును
ఉమ్
ఉమ్
అఓ
సీత రాములా కళ్యాణం అలాగే అక్కడ అందరూ ఫ్రెండ్స్ ఇంటి పక్కచుట్టాలు అందరూ కనిపిస్తారు ఉమ్
కలపెటినా పులిహోర అంటే
ఆహ్ హా అవును పులిహోర స్వీట్
ఉమ్
మీరు స్వామి అంటే ఇట్లా మాలై మాలా వేసుకుంటారు కదా స్వామి వాళ్ళు హనుమాన్ మాల అవును అంజనే స్వామి మాల
ఉమ్
మీరు ఎప్పుడాన దీక్ష తిన్నారా
మా తిన్నం అవును అన్ని కరీస్ డిఫరెంట్ గా అనిపిస్తా ఉంటాయి
స్వామి వాళ్ళే చేసుకుంటారు
హా
హా
హుమ్
మంచి ఉంటాయి ఫుడ్ హమ్ కాకపోతే దాంట్లో కొంచెం సాల్ట్ ఉండదు
హమ్
అట్లా తినక పోడం కాకపోతే ఫుడ్ చిన్నవాళ్ళంటే బీపీ తక్కువ ఉంటుంది కదా వాళ్ళయితే పాపం అస్సలు తినలేరు బిపి డౌన్ అయితది ఆ
అంటే ఎప్పుడు ఆ మాలలు
కానీ అట్లా మనం ఫుడ్ అసలు మనకి దొరకడం చాలా అదృష్టం
అవును
మ్
అట్లా బా అనిపిస్త వాళ్ళకో ఫోటో టి వన్ డేస్ ఫార్టీ వన్ డేస్ అట్లా మాలలు వేసుకొని నిష్టంగా నిష్టంగా ఉండు కోనీ అన్ని ప్రిపేర్ చేల ద వామ్మో చాలా ఓపిక అంట్లాంటి వాళ్ళకి
కిల్ పడుకోవడం అలాగే
మ్ అవును
ఆ న్లీ వన్ టైమ్ ఎ రైస్ తినడం య్య తింటె మార్నింగ్ ఆఫ్టర్నూన్ అయినా నైట్ అయినా తింటారు ఇగ ఆ తర్వాత మళ్ళీ మేము కూడా మా ఇంట్లో కూడా మా నాన్న వ తీకుంట్ర కాకపోతే ఈ సంవత్సరం వే వేసుకోలేదన్న మాట
ఉహ ఇంకా టైం రాలే కదా వేసుకునే టైం మార్చ్ ఏప్రిల్ మే లో వే వేస్తారు కదా ఎక్కువ
ఆ హ లేదు ఇ మంత్ ఈ మంత్ నుంచి
ఆహ మార్చల్లోనే చాలా
అంటే చలికాలంలో వేపునే వాళ్ళు ఉంట శ్రీరామ నవమి మా ఇం నేే మనం ఎ ట్వంటీ వన్ డేస్ లెవెన్ లెవెన్ డేస్ అన వేసుకుంటారు అ
హ
మంచిగా అనిపిస్తాది ఆలోసుకుంటే
ఆ బాగా అనిపిస్తా ఉంటాది వాళ్ళు ఉన్నారని మంచిగా పొద్ పోదున్నెలేసి అంత ఊడ్చి చల్లుకని ముగ్గులు వేసుకొని పూజ చేసుకని సం బాగా అనిపిస్తుంది ఇక అప్పుడు మంచగా రోజు వారి ఫ్రెష్గా ఉండడం అలాగే అదే
స్నానం చేసి దీపం పెట్టుకొని ఆ మళ్ళా టూ టైమ్స్ దీపం పెట్టుకుంటాం కదా
అవును
మీ ఇంట్లో అలా ఎవరైనా వేసుకుంటార
ఆ లేదు అంటే మేం ఎక్కువ అయ్యప్పమాలేదు
ఆహా అయ్యప్ప అప్ప మాలకి ఇరు ముడి అది కూడా మంచిగా అనిపిస్తుంది
అ
కాదా
న్నా త
అదక్క ఇరుమూడి మాల అయ్యప్ప మాల కూడా మంచిగా అనిపిస్సది కదా.
ఆ
ఎన్ని డేస్ ఏసుకుంటరు. ఎన్ని డేస్ ఏసుకుంటరు, మాలా
ఫార్టీ వన్ డేస్
ఆహా ఫార్టీ వన్ డేస్ ఇన నిష్టగా ఉండాలి.
ఉ
హు
ఆ
హు ఔను.
ఫార్టీ వన్ డేస్ ఏస్తాడు బాగా అనిపిస్స్ తె
ఆ పాలు పండ్లు ఎక్కువ తీసుకుంటారు ఇంకా ఆ టైమ్ లో, ఎందుకంటే మాక్స్ ఓన్లీ అంటే మీ రైస్ తింటారు కావట్టి, పాలు గాని లేదంటే ఉ ఉ, పాలు పండ్లు పెరుగ్ గూడ తావద్దు అన్ పెరగదా
హలో
హలో అక్క పెరుగు కూడా తినొద్దు అంటరు కదా ఓన్లీ పాలు మాత్రమే తీసుకుంటారు. కదా